అలో
ఆ చెప్పు
ఏం చేశానండి తిన్నారా
ఉ తిన్నాం మీరు తిన్నార
ఆ ఇప్పుడే తిన్నానండి
ఉమ్
ఏం తిన్నారండి
ఉప్మా తిన్నా. ఉప్మా తిన్నా
కొంచెం గట్టిగా మాట్లాడండి వాయిస్ చిన్నగా వస్తాంది.
ఉప్మా తిన్నా
మ్ మీకు బాగా పెడతారండి పీజీలో ఫుడ్ మ్ మాకు అంతగా ఏం పెట్టరండి నార్ బాగా అంత బాగుండదు అంత చండాలంగా ఉండదు పర్లేదు
మ మా పిజీలో పెడతరు
ఉమ్ ఇంగ అండి కళాశాలకి వెళ్ళారా ఈ మూడు రోల్లు
పోలే
ఉహ్
మీర్ పోయినార
పోయినానండి
నిజం చెప్పండి పోలేదంటే
నిజంగానేనే పోయినానండి మా కళాశాలలో అంటే మా క్లాస్లు చాన స్టీట్టండి పోకపోతే ఆ ఏదో ఒకటి లెట్ రాయమంటారు అది రాయమంటారు అందుకే వెళ్ళానండి.
ఊ
మీ మీ గ్రామంలో అంటే మీ విలేజ్లో ఏదండి ఫేమస్ బాగా
హ్
మీ విలేజ్ పక్కన ఏమైన్నా మీ విలేజ్ లో ఫేమస్ ఏమన్నా ఉందా అండి
ఏం లేవు మీకు మీ విలేజ్ దగ్గర ఉన్నాయ
ఆ ఉన్నాయండి అంటే మా విలేజ్ చాలా బాగుంటదండి అంటే అది ఒక గుడి ఉంటాదండి. నరసింహస్వామి అని
హ్
అది చాలా ఫేమస్ అండి కదిరి మొత్తం లో గుడా అంటే అది సంవత్సరానికి ఒకసారి జాతి అదే ఉత్సవంలా జరుగుతుందండి అప్పుడు చాలా మంది వస్తారండి సంవత్సరానికి ఒక్కసారే జరుగుతది అండి
హ్
అప్పుడు ఎంత కోట్లల్లో వస్తాంటారండి చనా మంది వస్తా అంటారు ప్రజలు మాది కదిరండి. అక్కడ అక్కడ ఆది లక్ష్మీ నరసింహ స్వామి అనేది చాలా పవర్ఫుల్ అండి
హ్
అక్కడెక్కడెక్కడో ఆ రోజు మాత్రం నాలుగు నుంచి రాత్రి తుందండి అది అయిపోయేసరికి కానీ ఎంత మంది ఉంటారంటే నాలుగు నుంచి మూడు నుంచి ఆడ నిండి పో పోతారండి రాత్రి పూటా అంటే పోద్దున
హ్
ఎంత మంది వస్తారంటే కోట్లల్లో వస్తారు
ఉ
ఇంకా మా గ్రామం మొత్తం చెట్లుంటాయి పొలాలు ఉంటాయి అంటే మరియు ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం కూడా అంటే ఏమి నాయిస్ పొల్యూషన్ లేకుండా బాగా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ ఊర్లో ఏమి పండియారా అండి అంటే పంటలు
ఎందుక్ పండియము
ఏం పండిస్తారండి
మీరేం పండిస్తారు
మేము ఏమంటే మాడికాయలు శనగక్కయలు అంటే పూలు ఈ మధ్యలో అయితే మేము ఇంకా టమటా నాటాము నిన్న పూలు నాటాం అండి
మాకు అంతే అండి
హ్
హ్
అట్లా అండి ఇంగా పళ్ళు అనగానే మనకి ప్రశాంతమైన వార్త వాతావరణం కనిపిస్తది. పోద్దున్నే సూర్యోదయం అంటే సూర్యుడు వెళ్ళే ఆ సూర్యుడి సమయంలో గ్రామం చాలా అందంగా కనిపిస్తది కదండి. ఇంకా పక్షులు కూడా బాగా ఆ తిరుగుతా ఉంటాయి ఇట్లా సిటీలలో అయితే అట్లా ఏం ఉండవండి నార్మల్ ఏదోటి గొడవలు జరుగుతానే ఉంటాయి. ఇంటి పక్కన
హ్
వాళ్ళందరితోనూ ఇంకా గ్రామం అంటే మనకి గుర్తొచ్చేది. ఏంది వ్యవసాయం అండి. ఫస్ట్ అందరు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఏదైనా మనకు పని చేసుకోవలే కష్టపడి వ్యవసాయం చేస్తారండి
మ్మ్
మీ ఊర్లో కూడా అందరు వ్యవసాయం చేస్తారండి తెల్సా అండి ఏమన్నా వ్యవ సాయం గురించి అంటే ఎట్లా చేస్తారు దా అదంతా
మ్మ్ తెలుసు
తెలుసా అండి
మ్మ్ తెలుసు
మ్మ్ మంచ్ ఆ మంచి చెప్పనండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో చానా మంది పిల్లలకి ఏం చేయాల్లో కూడా తెలిదు వ్యవసాయం అంటే అంటే ఏమో తెలీదు అప్పట్లో పెరుగతున్నారు
మీకు తెలుసా తెలింది ఎందుకు తెలిదు తెలుసుకోవాల్లా
అదే అండి తెలుసుకోవాలండి ఖచ్చితంగా ఈ జనరేషన్ లో అంటే నాకు అంతగా ఏం తెలీదు కాని తెలుసండి ఆ దాని గురించి
ఇప్పుడు అసలు మీకు పొలం ఉందన్నా అనేదన్నా తెలుసా
ఎందుకు తెలీదండి మాకు పొలాలు ఉన్నాయి అన్ని పంటలు ఉన్నాయి అన్ని ఉన్నాయండి అన్ని మేము చేసు కుంటాం కాబట్టి ఇంకా మేము పంటల్లో వరి అవన్నీ మిరపకాయలు వంటి పంటలు పండిస్తాం రైతులు మా గ్రామం కి ఇప్పుడు ఒక సామెత కూడా ఉంది చూడు రైతులు మా గ్రామానికి వెన్నముక లాంటి వారు అని అంటే అది రైతు లేకపోతే మనం బతకలేం బియ్యం కావాలన్నా మనం రైతు నుంచే వస్తాది కాబట్టి రైతు అనేది మనకి వెన్నముక్క లాంటిది అనమాట
ఉ హ
మ్మ్ ఇంకా అండి మీ గ్రామంలో ఇట్లా గుళ్ళు ఏమి లేవా అండి
గుళ్ళు ఉన్నాయండి మా ఊర్లోనే ఉంది
ఉనా అంటే ఆ గుడి చానా ఫేమస్ అట్లా జాతరలు ఏం జరగవా అద ఆ గుడిలో
జరగవు
జరగవా అంటే ఏం పండగలు కూడా చేయరా
జేసారు
అంటే అన్ని పండుగలు చేస్తారా లేదంటే ఒక పండగ చేస్తారా లైక్ వినాయక చవితి దసరా అలాగండి
ఉను చేస్తారు
ఆ ఇంగా గ్రామంలో చానా ప్రజలు కూడా చానా అంటే వాళ్ళకి అనుబంధం ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి అంత అనుబం అనుబంధం ఉండదు ఇప్పుడు ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందనుకో అందరూ కలిసి సహాయం చేస్తారు ఇప్పుడు సిటీలో అనుకో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు పక్కన ఇంటి కూడా అవసరం లేదు ఇప్పుడు పల్లెల్లో అనుకో ఇప్పుడు నీకేమన్నా కష్టం వచ్చిందంటే అందరు నిలబడతారండి డబ్బులు ప్ర కానీ ఏదైనా సరే ప్రాబ్లమ్ వస్తే ఖచ్చిత అందరూ ఆ దానిని సాల్వ్ చేయడానికి చూస్తారండి కదా
ఆ వుంది ఇప్పుడు నువ్వు
నా పండగల సమయంలో అందరూ అంటే ఊరంతా కలిసి ఆనందంగా జ జరుపుకుంటారు ఇలా వినాయక చవితిగాని అందరరుూ అట్లా వినాయకుడు పెట్టి,
ఇప్పుడు నాకో ఒక డౌట్ వచ్చింది.
ఆ
మీది సాయం చేస్త అన్నారు కదా,
సాయమా ఉం
ఇప్పుడు నాకు డబ్బులు ఫిఫ్టీ థౌజండ్ కావాలా సాయం చేస్తారా.
అది పల్లెల్లో ఉండేవాళ్ళ కాన్నిీ
నేను కూడా పల్లెల్లోనే ఉన్నామండి.
అదిగా అండి చెప్తున్నాం అంటే అంత అంత హెల్ప్ చేయరండి ఎవరు కూడా అంటే, మనకు తోచింది మనకి వేస్తారు ఊరూ ఎవరు డబ్బులు ఇయరు కదండి మనకి ఒ నచ్ చే అంటే మనకి వీలైనంత వరకు చేస్తామండి అది వి వాళ్ళకి చెప్పి ఇట్లా వాళ్ళకి సమస్య ఉంది. దాన్ని మనం సాల్వ్ చేయడానికి చేస్తామండి ఇ గ్రామంలో ప్రజలు, బాగా ఎప్పుడు కలిసి ఉంటారుడి ఎలాంటి సమస్యలు వచ్చినా అందరుూ కలిసిమెెలిసి ఉంటారు. ఇంకా పండగల సమయంలో అయితే అందరూ ఆనందంగా జరుగు. కుంటారండి సంక్రాంతి దసరా అవి కొన్ని కొన్ని మెయిన్ ఉంటాయండి అవి మాత్రం, ఇంట్లోకి బంధువులు వస్తారు అందరూ, వస్తారండి ఇంగ గ్రామం అన్నాక ఇ మాక్ ముందైతే మాకళాశాలలు ఇట్లా. ఊళ్ళో ఏ వి ఉండేవి కాదండి పాఠశాలలు ఇప్పుడైతే ఇంక పల్లెలో కూడ్.
నీ అడిగిన సమాధానం ఇవ్వండి మొత్తం మీరే మాట్లాడేస్తున్నారు.
స అది గాదండి అంటే చేస్తామండి ఇప్పుడు మనక్ మన దగ్గర వంద రూపాయల ఆ వంద రూపాయలు మనం హెల్ప్.
అదీ నాకిప్పుడు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది వా వంద వెసు.
సరేనండి. ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా గా మీకు నే సహాయంచేయడానికి చూసాను ఎందుకే అంటే మనంంత ఒక్కటే వాళ్ళ కాబట్టి పల్లల్లో ఉన్న వాళ్ళ ఖ చ్చత. మొంగా హెల్ప్ చేయడస్తారం అడి అందుకే నేను హెల్ప్ చేసాను నేను ఎందుకు చేయను.
ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఒక హండ్రెడ్ వెయ్యండి.
వేస్తామండి ఎందుకు వేయము కాలు అయిపోయిన తర్వాత వేస్తామండి ఇంకా మా గ్రామంలో పాల్
మీరిన్ని మాటలు మాట్లాడదండి ఫస్ట్ నాకు సాయం చేయండి మీరు సాయం. చేసే వాళ్ళ ఊరికే మాట్మాడే వాళ్ళ అని తెలుస్తుంది ఈడ
నేను చేస్తానండి ఖచ్చితంగా ఇప్పుడు మా పల్లలు కూడా వేరే వాళ్ళకి సమస్య ఉంటే మే మన మా పేరెంట్స్ కి చెప్పి వాళ్ళ హెల్ప్ చేసామండి అంటా పల్లలు అట్ల అనుబంధాలు ఉంటాయి అందరూ. హెల్ప్ చే య చేయరండి కొంతమంది అంటే పల్లెలు ఉంటే అలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు గొడవలు వచ్చినా వేరే వాళ్ళు గొడవలుండ గూడా ఆ.
మీరూ చేయ్య రా,
నేను చేస్తానండి నా దగ్గర ఉన్నంత వరకు నేను చేస్తాను నా దగ్గర లేనప్పుడు ఎవర ఏం చేయగలవుని
తిన్నగద.
ఇప్పుడు లేదండి చేయడానికి సారీ అండి. మీరు అలాగ మాట్లాడకూడదు ఇలాంటి దాన్లలో ఇంగ అంగము. గ్రామంలో అయితే పాఠశాల కళాశాలు కూడా ఉంటాయండి మీ ఊర్లో ఉన్నాయా.
లేవండి మేము కదిరి బీ చదువుతాం.
విద్యార్థులు. చదువులో ముందుకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయడి ఎందుక్. కంటే చిన్నప్పుడు మాక్ అసలు ఏమీ లేవండి అంటే మేము చదువుకోవాలన్నా పె చ నడుచు. కుంటూ అసలు ఇట్లా వాహనాలు కూడా ఏం ఉండేటి కాదు రోడ్లు కూడా సరిగ్గా ఉండేటి కాదు. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే మా దాంట్లో పాట్. పాఠశాల ఉంది కళాశాల రోడ్లు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాట్టి. ఉమ్ చదువులో ముందుకోస్తున్నామండి అంటే మంచి మంచి అవకాశాలు ఉన్నాయ్. ఏదో చెప్తాన్నారు చెప్పండి.
మా ఊరి పక్కన ఒక ఊరు ఉందిలే.
ఊ.
మాది ఆక్చువల్ కదీ పక్కన గాల్పెంట మాద్. మంచి స్కూల్స్ ఉండే చదువు కుంటే.
అవునండి అది బాగుంటదండి అంటే ఇప్పుడు రడబ్బితో చెందాయండి ఇప్పుడు. ఒక గ్రామమేనే గాదు అన్ని గ్రామాల్లో కూడా అప్పుడు అన్ని. బాగా సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఒక్కటే గ్రామనే కాదు.
నీకో చెప్తా ఇను అప్పుడు స్కూల్లోఏ. అప్పుడు స్కూ లో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఉన్నారు. కామ్మై తను. ఏమ అంతా ఏం బాగుండేది కాదు
హ.
అర్ధం అంటే అబ్బాయిలతో తిరుగుతాది.
ఉ.
వాళ్ళు ఏం జెష్నరు ఒకరు ప్రపోజ్ చేసినారాంట.
ఆ.
అది వాళ్ళ డాడికి తెలుసుపోయింది.
ఉ.
చితక్కొట్టేసాండు.
అంతేనండి మనము ఏది కూడా మనం పేరెంట్స్ వరకు తెచ్చుకోగూడదు అంటే మన. కంతూ మనమే చూసుకోవాలి కానీ ఇట్లా పేరెంట్స్ వరకు తీసుకెళ్ళకూడదు ఇలాంటి విషయాలన్నీ ప్రేమ విషయాలు.
తను ప్రేమించేయదా అండి.
అసలా పేర్లు పెట్టకూడదండి.
ఉ.
ఆ.
చెప్పుకుదా.
చెప్పగుడదండి.
ఉ.
హ.
చనా బేకారండి తను.
అంటే వాళ్ళు బేకరని. కాదండి వాళ్ళు సమయం బట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారండి సో మీకు అలాగో. సాయి నీ నిర్ణయాలు అంటే వాళ్ళ నిర్ణయాలు నీకు నచ్చకపోతే మీరు బేకార అని అంటారు కానీ. వాళ్ళు తగ్గట్టు అంటే సందర్భాన్ని బట్. ఏ విషయం ఎప్పుడు మాట్లాడాలి అంటే ఏ విషయం మాట్లాడితే ఏమో.
మీరు అలా ఉండద్దండీ
ఉమ్ సరేనండి అయితే బాయ్
అని చెప్తున్నా